హరేరారా
ఆ బాగున్నాం అక్క మీర్ బాగున్నారా
ఆ బాగున్నం కా
మొన్న ఎటొ వెళ్తాన్నం అన్నారు వెళ్ళిరా
ఆ మూవీకి వెళ్లినము
ఆహ అక్క మూవీకి కాదు ట్రిప్ కి కూడా వెళ్తాన్నాం అన్నారు ఫైవ్ డేస్ వన్ మంత్ టెన్ డేస్ డేసో పోతామన్నారుగా
ట్రిప్పుకి వెళ్ళిగ ఆ రోజు పిల్లలని తీసుకొని మూవీకెళ్లేసి వచ్చినాం
ఉ
ఉ సమ్మర్ లో వెళ్తాం వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లల వాళ్ళకి
ఉహూ
మీరు వెళ్తున్నారా ఈ మధ్యాహ్న ఏమన్నా ట్రిప్ కి
క పోట్లే మేము కూడా సమ్మర్ లోనే పోతాం మే లా అట్లా పోతాం
అవును అప్పుడు పోతేనే పిల్లగాండ్లకు కొంచెం ఎక్కువ డేస్ స్పెండ్ చేసినట్టుంటది
ఆ ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ అంతా చికాకు చికాకుంటది ఇప్పు
అవునులే అందుకనే మేము కూడా అప్పుడే వెళ్ళమతున్నాం బస్ కొన్న వెళ్ళమతున్నాము కదా అనుకొని వెళ కుండ మూవీకి వెళ్ళాం
మా ఫ్రెండ్ కి మొన్ననే మ్యారేజ్ అయ్యంది అంటే వన్ ఇయర్ అవుతుంది
ఉ
వాళ్ళు మంచిగా ఫ్లైట్లా కొడైకెనాల్ పోయిరు
ఉహూ హనీమూన్ ట్రిప్ కి వెళ్లారు
ఉ ఆ అంటే ఇగ నార్మల్గా ఇప్పుడే హాలిడేస్ ఉన్నాయంట అతనికి అన్నయకి సో ఇగా వెళ్ళిర్రు వళ్లా అక్ అక్క వాలేమో అంతకు ముందు పొయ్యిరు నేనే అన్న అమ్ పోట్లే రాస్తన్నా ట్రిప్కిి అని అంటే పోతా మే అన్న లీవ్ ఇస్తున్నప్పుడు పోతాం అని అన్నాడు నవి
అదే లేదు మనం లీవ్స్ లేనిది పోతే అమౌంట్ కట్ అయితది
జాబ్ దగ్గర జాబ్ పోతది కదా
అవును
ఇగ మొన్న ఉగాది, రంజాన్ వచ్చింది కదా ఫైవ్ సిక్స్ డేస్ వచ్చినాయి
ఉ ఆ ఇగ ఆ అదే ఫోర్ డేస్ వచ్చినాయి హాలిడేస్ పిల్లవాళ్ళకి వస్తే మేము మా మ అమ్మోళ్ల ఇంటి కెళ్ళినం
కానీ వాళ్ళు మస్తు ఎంజాయ్ చేసిరు కాగానీ అంత అమౌంట్ ఉండద్దా అక్క ఫ్లైట్ ఎక్కాలంటే
అవును మినిమం ఎటు కాదన్నా ఫార్టీ థౌజండ్ అన్న ఉండాలి
ఏ వన్ లాక్ ఉండాల్సిందే ఎందుకంటే మనకు
ఉ
చలంటే మాటలా మళ్ళీ అ సైడు మనం తిరగడానికి ఖర్చులకి కావాలి
ఉ ఖర్చులకె అయితే మళ్ళీ ఏదైన్నానా నచ్చితే షాపింగ్ చేయాల్సి వస్తది
అ టే రిచ్ గునోళ్లు అయితే ఎట్టైనా తిరుగుతారు
అవును డే పది కే అమ్మౌంటనే
అవును మా దేగ్గర ఒక పార్క్ క్కు పడది అక్క ఒకరు సండే వీలుంటే పార్క్ పోయి రండి బాగుంటది
అవునా ఏక్కడ
మా ఊర్లోనే ఉంది ఆ మా దగ్గరనే ఉంది వస్తానంటే నేను అంటే ఏముంటాయి ఆడుకునేవి ఉంటాయి
ఉ
జారు బండలాంటి యూయా
ఏమంటే పిల్లలు ఆడుకునేటువే ఉంటాయి. ఈ రోజు స్పెషల్ ఏమనా ఉంటాయ ఇంకా?
అ ఆడుకునేటువే ఉంటాయి కు కూర్చోడానికి నీడ ఉండే దగ్గర ఇ పెంకలతోటి కట్టింది ఒకటి ఉంటాది.
ఆహా!.
చాలా వరకు ఆడుకోవడం మాక్సిమం కానీ, అందరు పోతారు అన్నమాట ఆడికి.
లోకలి ఉన్న వాళ్ళే వెళ్తారు ఇంక.
ఎందుకు ఆ సిటీ నుంచి చూడ వస్తారు.
మ్
మేము చాలా సార్లు కాలేజ్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చేది.
హ్మ్.
అల్లీ ఆ జనవరి ఫస్ట్ గిట్లా ఖాళీగా ఉన్నప్పుడు మేము కూడా పోయినాం.
అవునా పిల్లగాళ్లు ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది.
ఆ ఉత్తిగా ఇట్లనే అనుకోకుండా ఉత్తిగ బయట కూసున్నప్పుడు. అన్నయ్య వాళ్ళతోటి పోదామా? అంటే, సరే పోదామా అన్నారు. టికెట్ ఉంటది. ఒక ఇరవై రూపాయల టికెట్. కిట్ ఉంటది అంతే.
అవునా?
పోదాం పోదాం అంటే, కదం అన్నయ్య వాళ్ళు మూడు బండ్లు తీస్తే ఒక ఇద్దరిద్దరం కూర్చన్నామంటే, కదం పోయి ఒక రెండు మూడు గంటలు ఏంజాయ్ చేసొత్తం మంచిగా.
అ
ఒక వాటర్ బాటిల్ తీసుకొని పోతే సరిపోతుంది.
జూ పార్క్ కెల్లిన.
హ్మ్ బాగుంటది ఇంకా. అన్నీ తెస్తారంట, ఇంకా తేలే జంతువుల్ని.
అన్నీ ఒకదగ్గర ఉన్న జూపార్క్ కే చాలా సార్లు పోయినాం.
కానీ బాగుంటది మాది మంచిగా అనిపిస్తుంది.
హ్మ్.
ఇగా ఆట ఆడుకునేది చిన్నప్పటి అన్నీ జ్ఞాపకలుని గుర్తొస్తాయి అన్నమాట.
ఉయ్యాల ఒకటుంటే జాలులే.
ఆ మంచిగ ఉంటాది ఉయ్యాల.
హ్మ్
చాలా మంచిగ అనిపిత్తాది. పుల్ ఎంజాయ్ చేసినాం.
పిల్లగాళ్లకైతే ఇక ఉయ్యాల, జారు బండ ఉంటే చాలు
మేము ఇయర్ ఒక్కసారి అయినా పోతాం గనేషానికి
అవునా
ఆ ఏదో అనుకోకుడానే మేము మా ఫ్రెండ్స్ కి చెప్పాము అసలు వాళ్ళు. వాళ్ళు పనికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఉట్టిగా కూర్చుంటే అన్నయ్య వాళ్ళు కూడా ఉంటే పోదామా అంటే పోదాము. ఒంటరి కతం. పోతాం ఒక రెండు గంటలు ఎంజాయ్ చేస్తాం. వస్తాం.
అకడి
అంటే ఇక మా గల్లీ అన్నయ్య వాళ్ళు మంచిగా ఉంటారు. మేమందరం కలిసి ఇక వాళ్ళ వైఫ్స్ తోటి కలిసిపోతాం.
అట్లా ఫ్యామిలీస్ వైజ్ పోతే ఇంకా బాగుంటది.
అట్లనే పోతాం మంచి చూసుకుంటారు వాళ్ళు మమ్మల్ని.
హ్మ్.
పక్కన ఇగ మొన్న రంజాన్ పండగ అయి అంటే కూడా సేమయాలు పోసి, బిర్యానీలు వచ్చి మ
అ మాగ్గూడా సేమ్యాల్ బాగానేతీసు వచ్చుగానీ, బిర్యానీ లేదుళ్లే పల్లెటూరులో బిర్యానీ అలాంటి ఇబ్బంది కాబట్టి సేమ్యానే చేసిది.
అంటే ఇక మా పక్కన వాళ్ళు వాళ్ళ వరకి చేసుకున్నారులే, కాని వాళ్ళ ఇంటికి చుట్టాలు రాకపోతే. కొద్దిగా ఎక్కువ పడేట్టుందిగాని ఇకచుట్టాలోచ్చిర్రు కానీ నాకు మా చెల్లెకు పెట్టేరు నైట్
అవున మా దగ్గర చెయ్యరు కూడా ఎందుకంటే పల్లెటూర్లో కావాల్సిన ఐటెమ్స్ అన్ని దోర్ రకవుకదా
మా దగ్గర చేస్తారులే మా దగ్గర పక్కా వాళ్ళు బిర్యానీలు చేస్తారు. చికెన్ బిర్యానీనైనా చే కూర ఏదైనా బేర బిర్యాని వాళ్ళ బిర్యానీనే చేస్కుట్రు.
మేం చేసుకోవచ్చు కాని మా దగ్గరికి రాలే ఏమైనా పెద్ద టిఫిన్ బాక్స్స్ ఏమ్ ఎపిచ్కోచ్చుకోరు పోతరు
ఆ మావే మా ఫ్రెండు ఒక డబ్బా సేమియాలు తీసుకొచ్చి పోసిపోయింది.
మ్
మేం పక్కనోళ్ళ ఇంట్లో తాగినాం అంతే ఈ సారంత లేదు అంటే మా పక్కన పెద్దమ్మా లేదు. వాళ్ళ కొడుకు దగ్గరుంది.
అవునా అవును అదే అస్సలు వాళ్ళు ఇదే పెద్ద పండగ వాళ్ళకి.
అ వాళ్ళు రాలే అస్సలు రావాలి ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఓత్తరు. ఈ సంవత్సరం రాలేదిగ.
ఏమొ ఏదన్న వర్క్ఉంటది రాకుంటుండచ్చు.
ప్రతియర్ పెన్షన్ తీసుకోవడానికి వస్తారు పండగకోచ్చి ఫెస్టివల్ చేసుకోలే. మాక్కూడా మంచిగా అనిపీయలే మంచిగా వీళ్ళకున్నదే పెద్ద పండగది.
అవును వాళ్ళ పండగే ఇదసలు.
ఆ రా వస్తరేమో అనుకున్నాం మేము.
హ్మ్.
కాని రాలే.
బోర్ కొట్టిందాడ మీకు
అవును. యాక్చువల్గా నేనే ఇంట్లో చేద్దామనుకున్నా సేమియాలు
అవునా మేం చేసినాం. వాళ్ళ అత్తోళ్ళు ఎప్పుడో నాకి తీసుకొచ్చి ఇస్తారని చెప్పేసి నేను మార్నింగే చేసిన
నేను కూడా మార్నింగ్ చేద్దాం అనుకున్నా కానీ ఏడక్క వీలు కాలేదు. ఆ రోజు మావోల్లేదో మంచి కర్రీ వండీర్రు.
ఆహా
ఇక వండేసరికి చేయలే
ఓ మా పిల్లలు ఇగా ఎమ్మట చేయ్ మమ్మీ చేయ్ మమ్మీ అంటే ఎమ్మటే చేసినా ఇగ.
ఎంతైనా మనం చేసుకున్నాయే మో మంచిగుంటాయక్క ఎట్లా మంచిగ చిక్క్
మనము చిక్కటి పాలు బోస్త్ స్త కదా చిక్కటి పాలు బోస్తాము షుగర్ ఏస్తాము ఇలాచి ఏస్తామ్. వాళ్ళు కొంచెం షుగర్ తక్కువేస్తారు పాలు చిక్కగుండవ్.
పాలు చిక్కగా ఉండం కానీ వాళ్ళు ఆయిల్ వేస్తారట్టుంది అవి ఎంత తాగిన తాగినట్టుండవ్.
మ్
ఆళ్ళ సేమియాలు కూడా దొరకనే దొరకవ్ మొత్తం ఇట్లా కుల్ కుల్ అయినట్టు ఉంటాయ్.
ఇక చాలా ఉడక పెట్టేసరికి అట్లా అయితాయ్ వాళ్ళకి చాలాసేపు బాయిల్ చేస్తరు కదా.
కాదక్క అవి ఇట్లా కుల్లు కుల్లు అయ్యే సేమియాలు వేరే ఉంటాయి.
సన్న సేమియా
అంటే ఇట్లా రౌండుగుంటాయక్క ఇప్పుడు బొంబాయి. మిఠాయి తింటాం చూడు.
హ్మ్. హ్మ్.
అట్లనే అంత సన్నగా ఉంటదది అవి రౌండు చేసి ఒక కవర్లో వస్తాయనమాట.
అవునా
ఆ నార్మల్ తెల్ల కవర్లు వత్తయ్ అవి ఏంటంటే ఇప్పుడు పాలల్లా ఇట్లేయ్యాంగానే.
పేనీలాంటారా పేనీలు.
ఆ గా ఫేరీలేస్తారు
అవునా
అవి ఎస్తే ఏంటంటే చిన్న చిన్నగా ఉంటాయి అవి దొరకవు
చిన్న చిన్నగా ఉంటాయి అంటే వెంబటే ఉడుకుతాయి ఇప్పుడు మనం కూడా ఇంట్లో తినాలి అంటే వెంబటే పాలు వేడి చేసి దించి వేయడం.
ఆ వేసి వెంబటే తినేసేయ్యాలి లేకపోతే అవి అంతా కుల్లుడు కుల్లుడు అయిపోయి జస్ట్ జ్యూస్ లాగా అయిపోతది అది
హా అంతే అయితే జ్యూస్ లగా కూడా కాదురా మరి ఏమంటారు గడికన్నం గంజీ అంటారా దాని తర్వాత ఉంటది చూసినవా గంజి గంజి
గంజీ అంటే ఒకసారి మేము చేసినాము
మ్మ్ అవి వెంబటే తాగాలి వేడి వేడిగా తాగాలి
అవును వాళ్ళ తెచ్చిస్తే చేసినం చేస్తే అట్లనే అయినాయి వేడి వేడిది తాగిన గాని అట్లనే ఉన్నాయ్
కొంచెం వేడి వేడి తాగితే ఏమనిపియ్యవుగాని కొద్దిగా చల్లరితే మొత్తం గంజి గంజి
ఆ మళ్ళీ అవి కాకుంటా ఇంకా వేరే టివి ఉంటాయి మన సేమీయా కాకుండా
మ్మ్
అవేమో ఇప్పుడు మన బియ్యం గింజ తుంపుతే ఏట్లుంటాయి సగం సగం ముక్కలు
అవును
ఆ సగం సగం ముక్కలు ఉంటాయి అన్లా
అక్కడ మంచిగా చేస్తారు ఎందుకంటే ఉన్నది కొద్ది మంది కదా మంచిగా సేమియా తెచ్చి చేస్తారు
మా దగ్గర చేస్తారు చాలా మంది కాని ఈసారి తక్కువనే ఎంతైనా ఒక ఇద్దరే తెచ్చిన్రు ఇంక ఇద్దరు ముగ్గురున్నరు కాని పోయలే ఎవరికి ఒక ఆమె లేకపాయే లేనే లేదు ఇగ ఆ రోజు ఏమైందంటే మా మామయ్య వాళ్ళచ్చి అందరు కలిసి చాపలకు పోయిన్రు
ఆహా ఫిష్
పక్కన మా రిలేటివ్స్ ఇంకా అటుసైడ్ అన్నయ్య వాళ్ళు అందరు కలిసి ఉత్తిగా ఇంటికానుండి ఏం చేద్దామని ఉత్తిగా చెరువులో గాలం వేద్దామని దోమతేరా పట్టుకొని పోయిరంట బుడ్డ పర్కలు ఫుల్ ఆ బుడ్డ పర్కలు ఫుల్ పడ్డయి
బుడ్డ పర్కల పులుసు బాగుంటది
అయితే ఇగ మా దగ్గర కాంటా ఉంది జోకేది మీకు కావాలా నీకు కావాల్నా అంటే ఉంటే ఇయ్యన్న అని చెప్పినాం మేము అయితే వాళ్ళు వాళ్ళకి జోకి ఇచ్చినంకా వాళ్ళ దాంట్లో మిగిలింది మాకు ఇచ్చిన్లు ఇంకా
అ కాంటకి ఇస్తారా అది కంపల్సరి
ఆ అంటే అట్లనే కాదుగని తింటరా అని ఇస్తం తింటామంటే మా దాంట్లో కొన్ని ఇస్తా అని అన్నారు
మ్మ్
వాళ్ళు ఏమంటారు దేవున్ని పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో మటన్ ఉన్నది
ఆ
అయితే ఇగ సరే ఇస్తా అంటాన్రు గా సరే అన్న ఉంటా ఇయ్యండి అని చెప్పినాము చెప్తే ఇగా మంచిగా అరకిలన్ని ఇచ్చిరు
మంచిగా కడిగి పుల్స్ పెట్టుడే
ఆ పులుసు పెడితే మస్తుంది
చాలా టేస్ట్ ఉంది. సరే అక్క మరి
ఓకే రా
ఆ